హలో
హాయ్
హాయ్ ఏం చేూస్తున్నారు
ఏం చేస్తలేను బయట ఉన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అతా బ్యాక్గ్రాౌండ్ మ్యూజిక్ వాతంది
అవునా
హ
హ్మ్ తిన్నావా మరి
తిన్లే ఇంకా
తిన్లే
మీరు తిన్నారా
ఆ ఇంకా తిన్లే మేము కూడా ఏం చేశారు మరి సమ్మర్ హాలిడేస్లో
సమ్మర్ హాలీడేస్ దొర్కలే
దొర్కలే అయ్యాయో
ఉహు ఉ మీకు దొరికినయ
ఆ దొరికినాయి మేము ఊరికి పోయినాం వచ్చినాం మస్తు ఎంజాయ్ చేస్నాం డెమ్మకెళ్లినం బయటా ఏళ్లినం ఫుల్ ఎంజాయ్ చెస్నం ఉ
బక్రీద్ ఎట్ల పోయింది
బక్రీద్ ఈద్ మంచిగానే పోయింది మస్తు తిన్నాం పనుకుంటున్నాం కూలర్ కింద
ఉమ్మ్
ఉమ్మ్ ఇంకా
పొద్దుగాల ఏం తిన్నారు
పొద్దుగాల టొమాటో సూప్ ఇంకా మటన్ మటన్ కర్రీ
ఓ మ్మ్ఉహ్మ్
బక్రీద్ కదా ఇవా బక్రీద్ ఫెస్టివల్ కదా త్రీ డేస్ ఫోర్ డేస్ ఇట్లానే ఉంటది
ఉమ్మ్
ఉమ్మ్ ఇంకా మీరు ఏం తిన్నారు
ఈ పొద్దుగాల గయే టమోటా పచ్చడిను ఆమ్లెట్ తిన్న
అవునా
ఉమ్మ్
నీకు వంట చేయడం వచ్చా
ఆ ఆ
వంట చేయడం వచ్చా అంటున్నా కుకింగ్ కుకింగ్ చేయడం వచ్చా రాదా
ఉమ్మ్ మీకు అచ్చా
నాకు అన్నీ అచ్చు నేను అన్ని చేస్తా ఇంట్లో
బిరియాని వంట
ఆ వంటాం తింటారు ఇంట్లో మస్తు మంచిగా
ఉమ్మ్
ఆ ఇంకా నీకేమీ ఇష్టం ఫ్రూట్స్‌లో
ఫ్రూట్లో నాకు అంగూర్
అంగూరా గ్రేప్స్
ఉమ్మ్
మ్మ్ఉమ్మ్
మీకు
నాకా మ్యాంగో మామిడికాయ్
మ్యాంగో సీజన్ ఉన్నాయని మ్యాంగో అంటారా
అవును ఫుల్ తింటున్నాం ఇంట్లో అయితే ఉమ్మ్
ఎన్ని ఎన్ని కిలోలు తింటున్నావ్
ఎన్ని కిలోలా ఇంకా పది కిలో తిన్నాం ఇప్పటి దాకా అయితే టూ డేస్‌లోనే అది కతం చేసినాం మా ఇంట్లో అందరం తిన్నాం అవును ఇంకా రేపు సండే క దా ఇగ సండే కదా వంద రూపాయలకి ఐదు కిలోలు తెత్తది మా అమ్మ మంచిగా పో తాం మార్కెట్ పోయి తెచ్చుకుంటాం టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ది ఇగ మస్తు తింటాం ఇగ త్రీ డేస్
ఆ
ఉమ్మ్
పది కిలోలే రెండు వందల
రెండు రోజులనే కతం చేసినం
ఆ మరి ఐదు కిలోలు ఏం సరిపోతాయి గంటాల వడిపిస్తారు
గంత మరి
ఆ ఏమంటుండ్ రే
కొత్త డ్రెస్సెస్ కొన్నారా రేపు బక్రీద్ కదా
ఆ కొనాలే
కొనలే ఏం మా మమ్మీ కొనిపియ్యలే నా తమ్ముడు కూడా కొని పియలే
ఆహా
ఆ
మ్యాగీ అక్క కొనిపీయలే కానీ నేనీయ ఏదో
అవును అవునా బక
మీకు తమ్ముడు ఎట్లా దొరికిరు అంటే నాకు
అవును నా తమ్ముడు అయితే గోరం చేస్తాడు ఇంట్లో అల్లర అల్లరు చేస్తారు సతాయిుస్తారు బాగా మమ్మీకి అయితే నాకైతే గోరంగా
నాగే అక్క సతయిస్తాయి అప్పుడపుడు
అవునా
ఉమ్ ఉమ్ ఇచ్చింరా మేరి కుర్బాని అప్పుడు కూడా కొన్నాయి అప్పుడు కూడా కొనాలే ఉమ్ మీరు కొన్నారా
ఆ కొన్నం అప్పుడు కాటన్ డ్రెస్సెస్ తీసుకున్నాం అయ్ తమ్ముడు కొనిపియేలే తమ్ముడు కనిపిస్తాడు కొనిపిస్తారా మమ్మీయే మమ్మీ డాడీ
నేను అనుకున్న తమ్ముడు కొనిపించిండు
ఆ తమ్ముడు కొనిపిస్తాడు కొనిపియ్యడు తమ్ముడు
అన్ కుర్బాయించారా బక్రీద్ కి
ఆ
కుర్బాయించారా
ఆ ఇయలే మేము ఇయం అంటే ఇంకా సెటిల్మెంట్ కలెదంటా మేం జాబ్స్ చేయాలి అప్పుడే ఇస్తాం
ఇ
ఉమ్ నీకు ఏ ఫెస్టివల్ చాలా ఇష్టం ఏ పండుగ రంజానా ఏం చేస్తారో మీరు అసలు కల్ రంజాన్ అప్పుడు
ఫాస్టింగ్ ఉంటాం ఒక్క బుదులు ఉండొచ్చు వన్ ఇయర్ లో ఒక్కసారి వస్తాయి కానీ ఇక వన్ మంత్ ఉంటాయి అదే మంచి బాగుంటాయి ఒక్క పొద్దులో ఉండడం
ఆ నమాజ్ లో చదువుతాడు కదా
ఆ
ఉమ్
మీకు ఎం పని బాయిష్టం
రంజానే చాలా ఇష్టం
మ్మహు
రంజాన్ ఇంకా బారాపాత్
మ్మ్
ఇంగ గ్యాడమింగ్
బారాఫా గ్యాని ఒకటే అనుకుంటా నేను
బారఫాద్ అంటేనేమో వేరే గ్యర్ మంటేనేమో వేరే డిఫరెంట్ డిఫరెంటు గారమి అంటేనేమో నషాన్ చండా చండా చడాతి బారపాద్ అంటేనేమో ర్యాలీ ర్యాలీకి పోతరు చూడు అబ్బాయిలు అందరూ
ఆహా ఓకే ఓకే
ఆ అవి గారమీ ఆహా అవి బారా పాత్ గ్యార మేం ఆ అవి బారా పాత్
మ్మ్
ఇంకా ఇప్పుడు మొహరం వస్తుంది ఇగా
ఉమ్
మ్మ్ మొహరం కూడా మంచిగానే ఉంటుంది ఫెస్టివల్ అంటే షర్బతు చేస్త సర ఇంట్లో మంచిగుంటది
నాన్ వెజ్ దినద్దు
ఆ
నాన్ వెజ్ తినదు ఓన్లీ వెజ్ ఎ అప్పుడు అయితే ఆ
మ్మ్ ఇంకా మీర ఇంట్లోనే ఉన్నారా లేకపోతే బయట
బయట ఆచ్చిన
బైటనా
ఉమ్ మీరు
ఇంట్లోనే ఉంటాం మేమైతే
పాయిరా మరి సుట్టాలతోటి కాలవడానికి పండుగ రోజు
ఆ హాలిడేస్ ఉన్నప్పుడు పోయినాం
కాదు ఈ బక్రీద్ లా బక్రీద్ లా బక్రీద్ లా
ఆహా ఎట్టు పోలే ఆ ఆ రోజు మొత్తం ఫొటోస్ దిగినం గంతే ఎంజాయ్ చేసినాం ఫోటోస్ ఏ ఫోటోస్ ఫోటోస్ ఏ ఫోటోస్ అంతే
స్టోరేజ ఫుల్ కాలె మరి
మ్మ్ కాలే
ఆ ఆ రోజు ఎండ కూడా ఫుల్ ఉండే గా ఆ ఎండలో కూడా పోయి దిగిర్రా మీరు ఆహా మరి పోధున నించి ఏమి చేసిర్రు పొద్దున నించి ఏమి చే
పండుకున్నాం ఇక అంటే ఫుల్ ప నుండే పని చేసినాం నేను మమ్మీ అ చెల్లె పు పని చేసినాం తమ్ముడు ఉన్నాడు తమ్ముడు అయితే అస్సలు పనికి రాను
ఆహా
ఆ ఆ తమ్ముడికి ఏమో ఒక్క పని జేయమంటే మూడు పనులు మ మళ్ళా మేమే జేయాలె అట్ల ఉంటడు నా తమ్ముడు అయితే ఆ ఆ రోజు ఫుల్లు పని జేసినాం నెక్స్ట్ డేనేమో ఈద్ ఉండే ఆ ఈద్ ఉండే హత్రా నమాజ జదివి ఉన్న దర్వాద ఫైవ్ కిలే ఉ మీ సైడవడింద వర్ష